అండి బాగున్నారా
ఆ మ్మా మీరు
బావున్నానండి
ఎం ఇస్తున్నారు
ఇప్పుడే కర్రీ వండేసేసి కూర్చుందనంట
ఆ ఇంత లే ఏ అరు
సారీ
ఇం లేట్ అయింది కుకింగ్ కు అంటున్నా
కుకింగ్ కా కొంచెం ఎంలో పనులు ఎక్కువ అైపోయినాయి సో కుకింగ్ లేట్ అయింది
డిన్నర్ చేసారా లంచ్ చేసారా సారీ
తినండి
లంచ్ లంచ్ చేశారా అంటున్న
హా కుకింగ్ అయ్యింది చేయ్యాలి ఇంకా
ఉమ్ లేదు కర్రీ చేశాను ఏం స్పెషల్
ఉమ్ ఇవాళ స్పెషల్ వచ్చేసేసి సాంబార్
ఓ చాలా బాగుంటది సాంబార్
ఉమ్ హు
మీరు నార్మల్ గా వెజిటబుల్స్ వేస్తారా అన్ని
హా వెజిటేబుల్స్ అన్ని ఏస్తానండి సాంబార్ లోకి లైక్ క్యారెట్ బెండకాయ్ హా తొండకాయ్ మునక్కాయ్ సొరకాయ్ అన్నయ్య ఎస్తా నేను
నీళ్లు
హా
మీరు ఫుడ్ యా
లిటల్ బిట్ ఫుడ్ యే అనుకోండి
నేను కూడా ఫుడ్ నే ఫుడ్డీ
ఉమ్
నేన్ కూడా ఆల్మోస్ట్ ఫూడ్డినే
ఉంహు అంటే స్పెసిఫిక్ గా ఒకటే ఫుడ్ ని రిపీటెడ్ గా ట్రై చేస్తారా అంటే రిపీటెడ్ ఫ్లేవర్స్ గా లేకపో
లేదు కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తా నచ్చింది వన్ టూ ఐటమ్స్ అయితే ఎక్కువగా తింటా కాకపోతే దాంతో పాటు కొంచెం కొత్తవి కూడా ట్రై చేస్తా డిఫరెట్ గా చేయడం స్పైస్ ఎక్కువ తింటారా స్వీట్ ఎక్కువ తింటారా
రైస్
స్పైస్ స్పైసే ఎక్కువ తింటారా స్వీట్ ఎక్కువ తింటారా
నాకు స్వీట్ అస్సలు నచ్చదు మోస్ట్లీ స్పైసీయే మీరు
నా గ్గూడా స్పైసీ అంటేనే బా ఇష్టం
ప్రీవియస్ గా మీ ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ అయిందా
మ్మ్ ఆ మా ఇంట్లో లేదు
అంటే సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోలేదా
కానీ సెలబ్రేట్ జేసుకున్నాము ఆ రీసెన్ గానే తక్కువ టూ మంత్స్ ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోతుంది కదా
హ్మ
హోలీ హోలీ స్ డబ్బులిచ్చి తిన్నాము కొన్ని మొన్న
అమ్మా ఎలా అయిందండి హోలీ
మ్మ్ బాగానే బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం
మ్మ్ ఏంటండి
మీరు సె ఏం సెలబ్రేట్ ఏసుకున్నారు మీరు చేసుకున్నారా హోలీ అంటున్నా
మ్మ్ యాక్చువల్ గా ఈ స ఈ ఇయర్ హోలీ నేను పెద్దగా ఆడలేదండి, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి ఇంట్లో ఉండిపోయా సో ఎవరు రాలేదు అమ్ నా ఫ్రెండ్స్
మీ హస్బండ్
ఆ లేదండి మా హస్బెండ్ ఆఫీస్ ఉండే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోన్నా ఆయన వేరే ఊరిలో ఉండిపోయిండు సో పుయ్యలేదు ఆళ్లేదు లాస్ట్ ఇయర్ బాగా ఆడుండే మేమ్ హోలీ అందరం గల్స్ ఒక చిన్న హోలీ పొద్దునంతా హోలీ ఆడేసేసి ఆ ఫ్రెండ్స్ అందరం కలిసి మంచి గ బైటికి ఆ చెట్లల్లోకి వెళ్లిలన్ శా ఫుడ్ కుక్ చేసుకొని ఉండే ఫుడ్ కుక్ చేసుకొని మంచిగా అక్కడ వండుకొని అన్ తినుకుంటా హా అట్లాడుకుంటా బాగా ఎంజాయ్ చేస్ బాగా ఎంజాయ్ చేసినాం లాస్ట్ ఇయర్ హోలీ ఈ ఇయర్ హోలీ అంతా అంత పెద్దగా లేదు అసలే ఏం లేదు, ఈ ఇయర్ హోలీ
అయ్యో అలా బయ వెళ్ళలి న చేయడం బాగుంటుంది అప్పుడప్పుడు చే రావాలి అప్పుడప్పుడు
బాగుంటుండే ఆ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళు అంటే కపుల్స్ కపుల్స్ ఎళ్ళినం అనమాట
అమ్
త్రీ ఫోర్త్ పేర్స్ వెళ్ళాము ఇంకా మంచిగా హోలీ ఆడేసేసి అవే బట్టలతోటి వెళ్ళిపోయాము ఈ బట్టల తోటి మంచి ఫ్రెష్ అవ్వుడు లేదు ఏం లేదు అక్కడికి చిన్న రిసార్ట్ టైప్ లో ఉంద అనమాట
అ
రిసార్ట్ టైప్ లో ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాము ఫ్రెష్ అయ్యా అక్కడ దగ్గర దగ్గరలోనే ఒక చిన్న లీక్ కూడా ఉంటది అక్కడ లేకుంటది పక్కన ఇగ పొలాలు అన్ని
ఆ బాగుంటది నాచురల్
ఆ హా ఫుల్గా మంచిగా పొలాలు అవి ఇవి ఉండే అందరం కలిసి ఇంకా బెట్స్ వేసుకొని కొంచెం గేమ్స్ ఆడుకున్నాం ఫన్ ఫన్గా హ చాలా గేమ్స్ ఆడుకున్నామ్ ఇంకా హ
బా స్థాది
అహ్
బావుంటది మా అత్త
బా ఎంజాయ్ చేసామండి లాస్ట్ ఇయర్ అయితే అంతకు ముందు ఇయర్ కూడా క్చుల్ బానేంది యేస హ అహ్
అప్పుడు అట్లాంటివి ఎంజాయ్ చెయాలి ఎప్పడికీ ఏదో గ్రాట్లనే ఉండకుండా కొంచెం మైండ్ కూడా రిఫ్రెష్ అయితా ఉం అది
అ
అప్పుడప్పు బాగుంద నా నాక్ బా ఇంట్రెస్ట్ అట్లాది
హ్
బీన్ కూడా నా ఇయర్ లో ఒక ట్రిప్ అట్లాంటిది ట్రై చేసాము చాలా మంది ఒక ట్వంటీ మెంబర్స్ మా హస్బెండ్ వల్ళ కొలిగ్స్ అంతా ఒక పుల్స్ ఆ అహ్.. హాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ అందరు కపుల్సు
ఉమ్
మయిన్ ఎసి మంచిగా మెట్లల్లో ఛైరళ్లలో బావుంది మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు టైమే తెలీయలే అస్సలు ముబ్బాయిలే టచ్ జెయాలి ఆ రోజు
అహ్ హా
చెప్పక్ నువ్ మొబైల్ ఎటైన్ల్ ఏయ్ అయితే
ఉండాలి ఒక మంత్లో ఒక టూ త్రీ అన్న అట్లా మొబైల్ టచ్ చేయకుంట అసలు మొబైల్తో పని ఉండకుంట లైఫ్ స్పెండ్ చేయాలి
అవును బావుంటది చాలా అసలు ఎంత్ ఎంత పీస్ఫుల్ ఎంతో బాగాంటె అంత బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు
ఉమ్ డే అయిపోయిందా అన్న ఫీలింగ్ రావా వాలి.. హ్ ప్చ్ అప్పుడేఅయిపోయిందా
ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ లేవేనైంది ఆల్మోస్ట్ అంతా ఇంటికొచ్చి పడుకునే వరకు
బావుంది హెల్---అప్పుడప్పుడు వేసుకుంటే కొంచెం మైండ్ రిలాక్సేషన్ రిఫ్రెషింగుంటుంది
ఎవల్ టచ్ జేయానికి కూడా అంతా ఛాన్స్ రాలే వీళ్ళు ఆడడం పిల్లలు అందులో చిన్న పిల్లలు తో అందరికి ఆల్మోస్ట్ కిడ్స్ ఉన్నారు ఇంకా పిల్లల తోటి వాళ్ళడుకోవడం ఎవర్ కి వారే బానే ఎంజాయ్ జెసనమ్ ఆ రోజు
కొంతాగానమే మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనుకుంటున్నాం గానీ టైం వీల్ పడట్లే వెళ్ళాలి మాల్లోకసారి అలాంటి ట్రిపు కు
ఉమ్ వెళ్ళండి ప్లాన్ చేసుకోండి.... ఉంటా తియ్
అవున్లేండి
ఆళ్లు మీవాళ్తోటీ పోయిన్రా మావల్తో పోకుండా కంటే ఫ్యామిలీ లో యూత్ లాస్ట్ ఇయర్ హ్ నాకు లాస్ట్ ఇయర్ సంక్రాంతి కూడా బానే జరిగిఉండే అందరం అంటే ఫ్యామిలీ లో యాంగ్స్టర్స్ అందరం కపుల్స్ కపుల్స్ ఎల్లుండే మొత్తం మ్ ఒక చిన్న పార్క్ కి వెళ్ళి అక్కడ కబడ్డీ ఇహ్ హ్ హ్హ్.. మెను మెన్స్ సపరేట్ అయిపోయి కబడ్డీ ఆడినం ఉహ్ బాయ్.. ఉమ్ ఉమ్ కబడి ఆడినాం ఇంగా తర్వాత మా మార్నింగ్ అంతా పార్క్ అంతా తిరిగి అక్కడ డ్యామ్ ఉంటదానమాట డ్యామ్ చుట్టూ తిరిగేసేసి ఫొటోస్ అవి ఇవి షిప్ లో అది చిన్నయ్ షిప్ రైడ్స్ ఉంటాయ్ కదా స్పీడ్ బోట్ రైడ్ అని ఉ నార్మల్ రైడ్స్ ఉంటావుంటాయి గదా అ నే ట్స్ చేసినాం ఇంకా ఏంటి అట్నుంచి ఇంకా చిన్నగా నడుచుకుంటా వచ్చేసేసి స్కూటీస్ మీద వెళ్ళినాం అనమాట బైక్స్ మీద అందరం కలిసి కొంచెం లాంగ్ ట్రిప్ ఉంటదని రిటర్న్ చేేసి మళ్ళీ పార్క్ లో గేమ్స్ ఆడినాం గేమ్స్ ఆడి అక్కడి నుంచి చిన్న రెస్టారెంట్ క వెళ్ళేసి లంచ్ చేసి ఈవినింగ్ గర్ల్స్ అందరం కలిసి షాపింగ్ చేస్తాం
బాగుంటుండే
ఉ
ఈయర్ సంక్రాంతి కూడా నాకు పెద్ద ఏం జరగాలె ఇంట్లోనే ఉండడం అయిపోయింది ఇయర్ అంతా చూడలే అంటారుగా ఒక ఇయర్ ఏమో ఒక హై పిక్స్ లో ఉండడి ఒక ఇయర్ మొత్తం లో పిక్స్ లోకి అయిపోయింది
ఆహా నెక్స్ట్ ఇయర్ ఏం నెక్స్ట్ ఇయర్ బాగుంటది
టూ ఫెస్టివల్స్ పోయినాయి థర్డ్ ఫెస్టివల్ ఉగాది ఉంది చూడాలి ఏమైదో ఉగాది కన్నా ఫస్ట్ ఇయర్ ఉగాది కూడా బానే ఉండే తపోతే నేను మా హస్బెండ్ అనుకుంటా మా ఇంటి పక్కన వాళ్ళు అంతే వాళ్ళతోటి సెలబ్రేట్ చేసిండి ఈ ఇయర్ ఉగాది కూడా ఏమైతదో చూడాలి ఇగ
బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ట్రై చేరాదండి
కుదరట్లేదండి ఇంట్లోనే సిచ్యుయేషన్ క్రియేట్ అవ్వట్లే వెళ్ళాలనే ట్రై చేస్తానా కని
కిడ్స్ జాట కిడ్స్కి అట్లనే అనిపిస్తుంది
మ్
ట్రై చేయాలి అప్పుడప్పుడు ట్రై చేసుకుని చిన్న చిన్న టుట్ కన్నా వెళ్ళాలి బయటికి అలా మీకు ట్రావెలింగ్ ఇష్టమేనా
చాలా ఇష్టం అండి. ట్రావెలింగ్స్
అకే సరే అండి ఉంటుంది.
ఓకే